ఆ చెప్పుగా
ఏం కట్టయింది
నువ్వు కట్ చేసినావక్క నేను కట్ చేయనీకి ఉండదు
హ్మ్ కట్టయిందయితే
ఆ
ఈ సారి సాంప్రదాయం దుస్తుల గురించి మాట్లాడతాం
ఆ
ఆ మన భారతదేశంలో సాంప్రదాయమైన దుస్తులు అంటే చీరలు డ్రస్సులు లంగా ఓని
హ్మ్
అలాంటివి మన భారతదేశంలో ఎక్కువగా వాడుతారు మరి వ వచ్చి పల్లెటూరులో అయితే మరీ పల్లెటూరులో లంగా ఓని ఎక్కువ లంగా ఓని వాడతారు
ఆ
అదే ఇంకా మనకు సిటీలలో గాని అక్కడ పట్టణాలలో అట్లా అక్కడ అక్కడంతా పంజాబీ డ్రెస్సులు
ఆ
నైటీలు లెహెంగాలు అట్లా అట్ అట్లా అక్కడ సిటీల ప్రకారం అట్లా వాడుతూ ఉంటారు పల్లెల్లో ప్రకారం మటుకు చాలా వరకు సాంప్రదాయం పరంగా సాంప్రదాయమైన దుస్తులునే వాడుతూ ఉంటారు
ఆ
అది కాక మన సాంప్రదాయం ప్రకారం మాట్లాడితే మన పల్లెటూర్లలో పెళ్ళిళ్ళు అప్పుడు ఐదు రోజులు గాని తొమ్మిది రోజులు గాని అలా చేసే వాళ్ళు
ఆ
సాంప్రదామైన దుస్తులు క కట్టే వాళ్ళు పూలద పూల జం పూల జడలు దండలు అలాంటివి కూడా ఉపయోగించే వాళ్ళు అదే సిటీల ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఒక్క పువ్వు కూడా వాడరు
ఉమ్మ్
ఫ్యాషన్ జళ్లు అవి ఇవి వాడుతూ ఉంటారు కానీ పూలదండలు గానీ ఏం గాని లేకుండా ప్లాస్టిక్ పరంగా ప్లాస్ట్ టిక్ ఐటమ్సే ప్లాస్టిక్ పరంగానే వాడుతూ ఉంటారు ఇక్కడ సిటీల ప్రకారం కానీ మన పల్లెటూరులో ప్రకారం చూసుకుంటే పల్లెటూ రూ లో మనకు సాంప్రదాయ పరంగా ఆ మల్లెపూలు జాజుపూల దండలు అట్టలు గులాబీ దండలు గులాబీ అ టలు అలాంటి పరంగా మన పల్లెటూరులో సాంప్రదాయ పరమైన దండలు గాని వస్తువుల ప్రకారం గాని సాంప్రదాయాలు గాని ఏయినా ఆచారాల ప్రకారం గాని ఆచారాలు కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు
హా హా
మీ పరంగా చెప్పండి
అంతేనండి పల్లల్లో కాని పట్టణాల్లో కాని ఇంకా అయితే మొగపిల్ల అంటే పాయిట్ చొక్కాలు కొనుక్కోవడం సంక్రాంతి కని
ఉమ్మ్
అలా చేస్తారు కదా
ఏయినా ఫెస్టివల్స్ ప్రకారం చూసుకుంటే పండగలకు చీరలు గాని లంగా ఓలిలు గాని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు
ఆ
అదే పల్లెలు కాకుండా టౌన్ల ప్రకారం చూస్తే టౌన్లలో ఎక్ క్కువగా పంజాబీ డ్రెస్సులు
ఆ
టీషర్ట్లంట జీన్స్ అంట ఆ నుంచి ఇవి లెగ్గింగ్స్ టాప్స్ అలాంటి పరంగా సిటీలలో ఎక్కువ ఆడవాళ్ళు వేసుకుంటారు అదే మన పల్లెటూరు లో చూస్తే ఓన్లీ పంజాబీ డ్రస్సు లేకుండా లంగా ఆ నుంచి జాకెట్ లంగా అలాంటివి వాడేవారు
అవునవును ఉమ్మ్
ఉమ్ ఇంకా దాని ప్రకారం కూడా మనకు పల్లెటూర్లలో ఏన ఫ్రెష్ స్టివల్స్ ప్రకారం గానీ, పెళ్ళిళ్ళ గానీ, ఏనా ఫంక్షన్లు గానీ, అలా ఎక్కువగ బాగా చేస్తూ ఉంటారు. అదే సిటీలల్లో అయితేనక అసలూ చేయరు.
అవునవును ఆ
ఉ అక్కడా అస్సలూ ఎవరుకూ వాళ్ళు ఉంటారు. పల్లెల్లో కలిసిమెలిసి ఉన్నట్ ట్లూ పట్టణాలల్లో ఉండరు.
ఆ
ఇంకా అండి మీరు చెప్పండి.
ఆ?
ఇంగ నువ్వు చెప్పు?
ఆ అదే అండి, పండుగ పూటా అంతే గదా. మొగ పిల్లలన్, ఆడ పిల్లలైనా బట్టలు దెచ్చు కోడమూ అలాంటి చేస్తారు గదా?
ఉ
ఆ
అదే అదే అండి. అదే ఇంకా ఏమన్నా అంటే మన పల్లెల్లో ఫెస్టివల్స్ అంటే, పండుగలు సాంప్రదాయపరంగా అయినా దీప్ పావళి గానీ, ఏదన్నా చేయడం గానీ, బాగా చేస్తారు.
ఆ
టౌన్లల్లో పెద్దగా చెయ్యరు.
ఆ
కానీ, మనకూ అలా చూసుకుంటే పల్లెల్లో గూడా బాగుంటాది. ఉండడానికి కుడా వీలుగా ఉంటుంది. కాని పల్లెల్లో ఉండీ, టౌన్లో ఉండాలంటే ఉండలేరు. టౌన్లో ఉండి, పల్లెల్లో ఉండాలంటే ఉండలేరు.
అవునవును.
అ
అది గాక పల్లెల్లో అయితే, బాగ కరెంట్ ఉంటదీ. ఇగ టౌన్ లో అయితే బాగా కరెంట్ ఉండ పల్లెల్ల అసలుకుండదు.
ఊమ్
హూమ్
ఏ ఐటం గావాలన్న గాని, మనం బజార్క్ పోవాలి. తెచ్చుకోవాలి, టౌన్ కి వెళ్ళాలి, టౌన్ లో తెచ్చుకోవాలి. ఏది కావాలన్న టౌన్ కు వెళ్ళాల. అదే టౌన్ లో జూసుకుంటే, మనకు ప్రతీ ఐటెం చిక్కుతుంది.
ఆ
పల్లల్లో మనకు చిక్కదు కుడా.
ఆ
పనిగా ఏదైనా వెహికిల్ ఏసుకొని బోవాలి. లేదు ఆటో మాట్లాడుకుని, ఆ టోకు వెళ్ళాలి ఎక్కడో పల్లెలో ఉండీ, పల్లెలోంచి టౌన్ లోకి వచ్చి, టౌన్ లో కూరగాయలు సరుకులు ఏనా టాబ్లెట్స్ పరంగా గానీ అవన్నీ తీసుకొని పోవాలి పల్లెల్లో కానీ పల్లెల్లో సాంప్రదాయం వేరు టౌన్ లో సాంప్రదాయం వేరు
ఊ
సరే అండి మీరు ఏమి అన్నా చెప్తారా
ఉహ్మ్ ఇంకా నేను చెప్పేది నేను మాముూలుగా అన్ని చెప్ అన్ని మాట్లాడుకున్నాను
ఉ
ఆ ఆ
బ
అ